హలో హలో మేడంమ్
మేడం బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మ్మ్ ఎం చేసు ఇవాళ ఇడ్లీ చేశాను మేడం మీరేం టిఫిన్ చేశారు
ఈ రోజు పులిహోర చేసా మేడం
పులిహోర చింతపండు పులిహోరనా మేడం నిమ్మ టైం పులిహోర న ఓకే ఇవాళ్ళ ఆఫీస్ ఉందా మేడం ఓకే చింతపండు పులిహోర ఓకే
ఆ చింతపండు పులిహోర ఎలా చేస్ స్తారు మేడం మీరు చేయడం వచ్చా అండి
నార్మల్గా వచ్చు అంటే ఆ వచ్చు మేడం చింతపండును ఒక ఆ నానబెట్టేసి ఫస్ట్ దాన్ని మరిగించాలి మరిగించే ముందు దాంట్లో అంటే అది చింతపండు పుల్సు అంతా ఆ రసము తీసుకొని దాని దగ్గర అయ్యేంతవర కు బాగా మరిగించాలి మరిగించి ఆ మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెంత పసు పప్పు ఆ మిరియాలు మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మరిగించాలి మేడం ఆ ఆవాలు అవునండి చింతపండు పులుసులోనే ఇవన్ వేసి కొంచెంత మరిగించాలి
ఆ మేడం
మ్ మరిగించిన తర్వాత అది చిక్కబడుతుంది కదా మేడం చిక్కబడినంక పక్కన పెట్ ట్టేసుకొని పోపు కి పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి గాని కరివేపాకు గాని జీలకర్ర ఆవాలు ఆ ఇంగువ ఇవన్నీ కొంచెం వేసుకుంటే టేస్ట్ కూడా బావుంటది మేడం వేసుకొని మ వేడి వేడి అన్నంలో కల్ప్ కొంటే పులిహార రెడీ అవుతుంది
ఈజీ పులిహోర లాస్ట్ కి సొంటి పొడి ఏస్తారా మేడం
సొంటిపొడి వేసుకోవచ్చు మేడం ఇంగువ కూడా వేసుకోవచ్చు
ఆ మాములుగా ఇంగువ ఏస్తే కడుపు నొప్పి రాదు డైజెస్ నైతదంటారు మామూలుగా అది ఏషి వాడుకోవచ్చు పోపులో ఏస్తారు కదా మేడం ఇంగువ
పోపులో కూడా వేసుకోవచ్చు మేడం లేదంటే లాస్ట్ కి అంతా అన్ని కలిపిన తర్వాత కూడా లాస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు ఇంగువ
ఇప్పుడు మామూలుగా ఈ పులిహోర పులుసు పక్కన పెట్టుకున్నాక మేడం ఇప్పుడు మాములుగా రైస్ అండుకుంటాం కదా మనము రైస్ చేసుకున్నాక రైస్ కి నెయ్యి గాని పసుపు గాని పట్టిస్తారా మేడం
ఆహా లేదు మేడం మనం చింతపండు పులుసులోనే మరిగిస్తాం కదా దాంట్లోనే పసుపు వేస్తా
ఓకే అంటే మామూలుగా రైస్ కి పట్టిస్తే కొంచెం కలర్ ఫుల్ గా కనిపిస్తదని అట్లా పెడతారు మేడం అట్లా ఏమైన్నా చేస్తారా మీరు
ఆ లేదు మేడం నేను ఆ చింతపండు పులుసులోనే పసుపు వేసేస్తాను ఆ స ఆ అంతే మేడం మళ్ళీ సపరేట్ గా రైస్ కి ఏమి కలపను పసుపు
ఆహా ఇప్పుడు వేసి కలిపేసుకొని మా లాస్ట్
లాస్ట్ కి ఇంగువ గాని యాడ్ చేసేస్తాం లాస్ట్ కి
మామూలుగా ఇది గుడిలా దగ్గర ప్రసాదంగా టెంపుల్స్ వాటిలో ఫంక్షన్స్ దగ్గర పులిహోర పెండ మళ్ళీ వినాయక చవితికి అయితే ఫుల్
ఫుల్ గా వస్తుంది ఆ ప్రతి రోజు పులిహోర సేమియా పాయసం ఉండ్రాళ్ళు
ఆ ఆ పాయసాలు చేస్తారు ము ప్రతి ఫెస్టివల్ ప్రతి రోజు ఈగా ప్రతి రోజు ఒక నైన్ నైన్ డేస్ నైన్ వెరైటీస్
అవును మేడం నైన్ డేస్ నైన్ వెరైటీస్ ఉంటాయి ఒక రోజు శనగలు అని పెడతారు ఒక రోజు కాబూలి శనగలు పెడతారు ఆ ఒక రోజు పులిహోర ఒక రోజు సేమియా ఒక రోజు దద్దోజనం ఇట్లా చాలా రకాల వెరైటీస్ గవానీ చేసుకొని వచ్చి దేవునికి నైవేద్య
ఇది నెమ్మక అది మన సన్న రవ్వకేసేనా స్వీట్ రవ్వ కేసరి అంటారు చూడండి ఆ అది కూడా చేస్త అది ఎట్లా చేస్తారు మేడం ఈజీ నేనా మేడం అది
ఈజీనే మేడం ఫస్ట్ రవ్వని నెయ్యి లో బాగా ఫ్రై చేసుకోవాలి మేడం
అంతే ఇగ కొంచెం గోల్డ్లేెస్
గోల్డ్ ఆ గోల్డెన్ కలర్ వచ్చా ఆ అవును ఆ ఆ విద విధంగా దాన్ని ఫస్ట్ నెయ్యిని మంచి నెయ్యిలో మంచి రవ్వని ఆ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ప పక్కన పెట్టేసి మళ్ళీ అ అదే ప్యాన్ లో కొంచెంత నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉ అంతే కదా మేడం కాజు బాదం కిస్మిస్ ఆ ఇంకా పిస్తా ఇలాంటివి ఏమనా ఇంకా ఎక్స్ట్రా ఏమనా ఉంటే కూడా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని అందులో నెయ్యిలో డీప్ ఫ్రై చేసు కోవాలి డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా ఒక పక్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న రవ్వ ఉంటది కదా మేడ దాన్ని ఆ పాలల్లో వేసి మంచిగా దగ్ దగ్గర అయ్యేంత వరకు మంచిగా ఆ ఓడికించాలి వచ్చిన తర్వాత లాస్ట్ అందులో మళ్ళీ కొంచెం నెయ్యి కొంచెం మనకు తక్కువనట్టు అనిపిస్తే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు మధ్యలో ఇంత ఇలాచి పౌడర్ కూడా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అది ఉడుకుతున్నప్పుడే అప్పుడే దానికి రవ్వ కేసరి మొత్తం మంచిగా పడుతుంది ప పట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ కి బాగా దగ్గర పడాలి మేడం మంచిగా మంచిగా దగ్గర పడిన తర్వా లాస్ట్ కి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ లాస్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈజీ ప్రాసెస్ షుగర్ షుగర్ కూడా వేసుకోవచ్చు దానికి మనం ఏదైతే ఒక కప్పు రవ్వ కేసరి తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వకి ఒక హాఫ్ కప్పు షుగర్ కూడా తీసుకోవాలి
హఫ్ కప్ అంటే ఇప్పుడు ఆ పాలల్లో వేసిన తర్వాత లాస్ట్ షుగ మేడం, ఇప్పుడు మనము రవ్వ
ఆ పాలు అవును అవును అవును మేడం లాస్ట్ కి వేయాల్సిన పనేం లేదు లాస్ట్ కి వేయాల్సిన పనేం లేదు పాలు పోసిన తర్వాత ఇక షుగర్ యాడ్ చేసుకోవచ్చు మనం
ఓ క
మ్మ్ వెంటనే ఆడ్ చేసుకోవచ్చు, కరిగిపోతది వెంటనే అందులో వేసేసు కోవచ్చు మ్మ్ టేస్ట్ అందులో స్వీ స్వీట్గా ఉంటది, మనకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ షుగర్ ఆడ్ చేస్ కోవచ్చు లేదు నార్మల్ అనుకుంటే మన హాఫ్ కప్ సరిపోతది మేడం వన్ కప్పూ రవ్వ కీ హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది
రవ్వ కేసరి
రు రవ్వ కేసరి చాల ఈజీ ఉంది మేడం మొ త్తం నెయ్యి తోనే ఉంటంది, ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వ
అంటే ఇప్పుడు ఫస్టు ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడే ఎక్కువ పడు తన్నట్టు మామూలుగా నెయ్యిని వేంపుకుంటాం కదా అప్పుడు దాన్ని ఆయిల్స్ బదులు మొత్తం నెయ్యి తోటే చెయ్యాలి దాన్ని
మ్మ్ నెయ్యితోనే మంచిగ డీప్ ఫ్రై చేస్తే
చారు చేస్తే అది టేస్ట్ ఎక్కువ వస్
టేస్ట్ ఎక్కువ వస్తది మనకి టేస్ట్ అనేదీ అప్పుడు మంచిగా ఉంటుంది మేడం, తినడానికి కూడా పిల్లలు కూడా చాల ఇష్టంగా తింటారు.
ఆ మేడం స్నాక్స్ చేస్తరా మేడం ఏమన్నా అప్పాలు, ఫెస్టివల్స్ కి, పిల్లల
చేస్తాను మేడం అన్ని చెక్క బిల్లలని కార పూసా అనీ సర్వపిండి ఆ గవ్వలు, బెల్లం గవ్వలు ఉంటాయి కదా. బాదుష ఆ స్వీట్ ఆ అది కారబూందీ హ్మ్ బదుషా తాను గులాబ్ జామ్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను మేడం ఇంట్లో.
ఇంట్లో ఉన్నప్పుడు, మంచి హాలిడేస్ ఉన్నప్పుడు, అన్ని వెరైటీస్ చేస్తరా మేడం
అన్ని వెరైటీస్ చేస్తాను మేడం. ఒక మైసూర్పాకు ఒకటే చేయలేదు మేడం. అంతే మేడం చెయ్యాల్ సిందే
అంతే మన ఆ మన సాంప్రదాయం బయటకి తె తెచ్చుకునే వాటికంటే మన ఇంట్లో ఫ్రెష్ ఆయిల్స్ ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా హెల్తీ ఉంటారు కాబట్టి మన అందరం కూడా దాన్ని ఉస్ మన ఇంట్లో చేసుకున్న ఆనందం వేరే ఉన్ ఉంటది బయట కొణకచ్చుకునే దద
అవును మేడం మ్మ్ బయట ఆయిల్ ఎక్కువగా దాన్ని హీట్ చేసి చేసి ఉంటారు
మళ్ళ ఒకటి మరిగించి మరిగించి చేస్తారు మేడం మళ్ళీ అదొ ఒకటి కాటన్ ఆయిల్స్ తో వాడుతారు వాళ్ళు మనమయితే మంచ్ యా ఇప రిఫైండ్ ఇస్
రిఫైన్ సన్ఫ్లయర్ అవును ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మనకు ఆయిల్ కూడా ఎక్ ఎక్కువ ఉండదు సో ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్ గా ఉంటాయి అప్పటికప్పుడు చేసేసుకొని తింటే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు
టైం చేసుకోవడం బెస్ట్ మేడం ఆ లా
అవును మేడం
రెస్ట్ ఉంటాయి ఎక్కువ చేసుకోవద్దు కేజీ అట్ల వేసుకోవాలి వన్ వీక్ లో అయిపోయేటది చూసుకోవాలి మళ్ళీ వన్ వీక్
ఆ ఆ ఆ అంతే మేడం ఏదైనా వన్ కేజీ వరకే చేస్తా వన్ కేజీ ఏబో చెయ్యను ఒకటి అయిపోయిన తర్వాతనే ఇంకొకటి చేసేస్ తమ్మలి
చెకొడీలు బాచెకోడీలు కూడా బాగుంటాయి మేడం ఇట్లా మనం ఏమంటారు కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండి పోస అందులో కలుపుతారు కదా
అవును బియ్యపిండి నే వేశారు మ్మ్
కలిపి కొంచెం బాగ మెత్తగా గాల్ ఉన్నార్ బాగా గట్టిగా కాకుండా మీడియం స్ సైజ్ లో ఉండేటట్టు చేసుకోని ఇట్లా
చపాతి ఆ చపాతి పిండి లాగా కలుపుకొని మనం రోల్ చేసేసుకొని రౌండ్ గా చేసు
చేసుకొని చేసుకోవాలి చెకోడీలు కూడా చాలా టేస్టీగా ఉంట
ఆ పిండిలో పిండిని వాటర్ లో వేస్తాం కదా మేడ వా వేసి ఆ వాటర్ మరి ఏగేటప్పుడు ఆ వాటర్ లో కొంచంత పసుపు కారం నువ్వులు ఉంటే నువ్వులు వేసు కోవచ్చు లేదంటే న అ ఆ లేదంటే పెట్టిన శనగపప్పు తోని కూడా చెగోడీలు చేసుకోవచ్చు నానబెట్టిన శనగలు కూడా వేసు శనగపప్పు ఉంటుంది కదా మేడం అది కూడా వేయచ్చు ఆహా లేదు అట్లనే పప్పుకు పప్పే వేసుకోవచ్చు
అవునా పప్పు పప్పు అంటే పలుకులు పలుకులు వస్తది గద తినేటప్పు
ఆ నాన్న ఫస్ట్ నానబెట్టుకుంటాం కదా నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఆ నీళ్ళలో వేసిన తర్వాత నువ్వులు ఆ శనగపప్పు ఇవన్నీ వేసి మొత్తం అంతా కలపాలి కలుపుతుండే అది మరి తర్వాత అప్పుడు మనం లాస్ట్ కి పిండి వేసి అది దగ్గరకు అయ్యేంత వరకు ఆ పిండిని కలుపుతూనే ఉండాలి మనం మొత్తం చపాతి పిండి అంటకుండా కలపాలి అందులో ఆయిల్ వేస్తే మనకే అది గిన్నెకి ఎక్కువగా అంటుకోదు మేడం గిన్నెకి అంటుకోదు అతుకోదు చేతులకి కూడా అతుకోదు సో అట్లా వేసుకొని చపాతి పిండి లాగ కలుపుకొని దాని ఒక రోల్ లాగ రోల్ మీద మనం పెట్టేసుకొని చేసుకోవచ్చు చెగోడీలు షేప్ వచ్చేలాగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చెగోడీలు రెడీ అయిపో
రెడీ అయితయి ఈజీ గ ఉంటయి మంచి టేస్టీ గ ఉంటయి ఇంట్లో చేసుకునే అయితే బయట చేసిన స్టోర్ ఎక్కువ ప్లస్ ఆ కాటన్ ఆయిల్ వేసి మరి మరిగించి అదొక టేస్ట్ దాన్ని వాడడం వల్ల అనిపిస్తది మేడం దాన్ని తీసుకోవడం వల్ల కూడా హెల్ ప్రాబ్లమ్స్ మేడమ్
హెల్త్ మూక వాసన వస్తాంటయి హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తా ఉంటాయి
అందుకనే బయట ఫుడ్ అస్సలు అవయిడ్ జాల
ఈ ఆ చిప్స్ ప్యాకెట్స్ కూడా ఎక్కువగా కొనియద్దు. పిల్లలకి అవసరంమయితే, పొటాటో చిప్స్ మనమే, ఇంట్లో చేసి ఇవ్వచ్చు. ఉ ఈజీగా చేసియచ్
పిల్లలకి మనం చేస్తాబ మా మమ్మీ చేసింది
ఉ వాళ్ళకి ఆనందం వేరే ఉంటది. మా మమ్మీ చాలా రకాల స్నాక్స్ చేసిస్తుంది అని బాగా ఎంజాయ్ చేస్
ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఆ పక్కన పిల్లగాళ్ళకి పక్ ఇక్కడ మా మమ్మీ చేసింది తెలుసా? మీకు అని వాళ్ళకి చెప్
అవును చెప్తా అంటరు వాళ్ళు సం తష్ మ్ దేవ్ లేదు మేడమ్ వాళ్ళకి అవన్నీ చేసిస్తే ఒక టెన్ డేస్ ఇంత వరకు మా మమ్మీ చేసి ఇచ్చింది. మా మమ్మీ చేసిందా అని చెప్ ఉంటామంటారు మొత్తం
నేను కూడా స్నాక్స్ దాదాపుగా ఇంట్లోనే చేస్ మేడం బయట అస్సలు చేయడానికి ఇష్టపడను, తేవడానికి కూడా ఇష్టపడను నేను
అవును మేడం
ద అంటే నేనే చేసి పెడతాగానీ, మీరు బయట తెచ్చుకోవద్దని చెప్తా పిల్లలకి,
ఉ అంతే మేడమ్ ఇంట్లోనే చేసి ఇవ్వాలి. వాళ్ళకి బయట పుడ్ చాలా వరకు, అవాయిడ్ చేయాలి. పిల్లలకి. ఉమ్ ఇంకా ఫ్రూట్స్, ఈ రోజు లంచా మేడం ఫిష్ కర్రీ మేడం
ఫ్రై యా మేడం సూప్ అ మేడం